హలో బాగున్నారా అండి ఆ బాగున్నామండి ఇది
తిన్నరా అండి
ఆ తిన్నమండి జస్ట్ ఇప్పుడే దిన్ నం మీరు తిన్నరా అండి మేం తిన్నామండీ ఎగ్ చేసి అవునా మీరు అవునా ఊ తిన్నరా పిల్లలందరూ ఆ తిన్నారండి పిల్లలు తిన్నారు మేము తిన్నా, సార్ తిన్నాడు ఇగో ఇప్పుడే పిల్లలు ట్యూషన్ కెళ్ళొచ్చారు. అవునా మా పిల్లలు గూడా ఇప్పుడే తిన్నారండి చిన్న పిల్లలు కాబట్టి పడుకోడానికి రెడి అయితున్నరు ఇగ వాళ్ళు ఎక్కువసేపు ఉండాలన్నా ఉండలేరు ఊమ్ అవును అలసిపోతున్నారండి బాగ వేడి అయితుంది కదా ఆ ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువున్నాయండి అవునండి ఈ సంవత్సరం బాగున్నయ్
ఊహు మన దగ్గర పొల్యూషన్ ఏ విధంగ ఉన్
పొల్యూషన్ అట్లనే ఉందండి ఇంక మా దగ్గర అయితే కాలుష్యం చాల ఎక్కువ అయితుందండి మొత్తం వాతావరణము పొల్యూషన్ తోటి నిండిపోతుంది ఎందుకంటే సరీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వర్షాలు అట్లానే ఉన్నాయి ప్లస్సు చలి అట్లనే ఉంది ఇప్పుడు ఎండా కుడా ఈ మా ఆ మార్చ్ ఒచ్చింది కానీ ఇంక చూడండి ఏప్రిల్ మే ఉంది
ఆ
అయినా గూడా మాకూ ఏప్రిల్ లాస్ట్ లో ఒస్త చూడండి ఎండా అట్లా ఉంది ఎండ ఇప్పుడు బా బాగ ఎండ ఒచ్చేసింది అదే గదండి అసలు ఇప్పుడు ఈ టైమ్ లో కూలర్ లేకుంట ఉండలేకపోతున్నం
మా బాబు కైతే ఎంబ దెబ్బలాగ
మా బిబు కైతే ఎండ దెబ్బ లాగా డీహైడ్రేట్ అయిపోయింది బాడి హాస్పిటల్ తీస్కెల్లారా ఆ లేదండీ ఇవాళ మా సార్ కొంచెం వర్క్ ఉండే రేప్ తీసుకెళ్ తా అన్నారు
ఇగ చిన్న పిల్లలు కదండి ఎండ కాస్త తట్టుకుంటలేరు
తట్టుకోరండి ఇంకేంటంటే ఇక్కడ ఏదిక మాకు దగ్గరలో ఉంది సిటీ ఇంకా పొల్యూషన్ఎక్కువ అవుతుందండి మనకి మా దగ్గర వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇగ పొల్యూషన్ వల్లనే నండి ఆ ఇగ సిటీకి దగ్గరుంది కాబట్టి ప్లేస్ తక్కువ ఉందండి ఆ చెట్లు పెట్టుకోడానికి అంత ప్లేస్ లేక ఆ పొల్యూషన్ ఎక్కువైపోతుంది తాది ఆహ హు చెట్లు ఉంటే ఏంటి అంటే పొల్యూషన్ కా కొంచెం తగ్గుతుదండి ఈ తగ్గుతది అవనవును
ఉహు
హు సెట్లు లేక పొల్యూషన్ అదే మనం డైరెక్ట్ ఆగాలి పిలుచుకోవడం వల్ల లంగ్స్ ఎఫెక్ట్ వస్తుందండి అవును ఇంకా మనకి బెటర్ అండి ఇంకా సిటీస్ లాల్ల నాయితే ఇంకా ఎంత ఘోరంగా ఉంటాయి అంటే అసలు ఎంత అంటే అంత ఘోరంగా ఉంది ఎందుకంటే మనకు కొంచెం చెట్ ఇప్పుడు పల్లె వాతావరణము ఆ కొంచెం ఇంకా మనది బెట సరే అండి ఆ ఎందుకంటే మన చుట్టూ పంట పొలాలు ఆ నెక్స్ట్ బోరు బావు ఇప్పుడు వీటి వల్ల కూడా ఆ చల్లగా ఉంటది కానీ మా దగ్గర ఏంటంటే పత్తి ఎక్కువ పెట్టడం వల్ల హు దాని వల్ల కూడా పొల్యూషన్ అయితున్నయండి ఇంటి అంటే దానికి ఎక్కువ మందులు పిచికారి చేయడం వల్ల అవును అది ఆ స్మెల్ మాకు వచ్చేస్తుంది అవునవును అమ్మ అప్పుడప్పుడు మాకే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయితాంది అవునండి పత్తులు వేసేటివి కూడా అట్లనే దాని వల్ల చూడండి ఇప్పుడు దానికి స్ప్రే చేస్తున్నారు ఎక్కువ అవును అది ఆ గాలి మాకు వచ్చేస్తుంది మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి తర్వాత కట్టె పికి మళ్ళీ మంట పెడతారు కదా కాల పెట్టడానికి దాని వల్ల కూడా అదంతా అసలు అది కాలా పెట్టినప్పుడుయితే పొగ చూడాలి అండి బాగా స్మెల్ వస్తది మీ ఇంటి దగ్గర అలానే వాళ్ల పిల్లల కూడా చాలా ఇబ్బంది అయితుంది ఇంటి దగ్గర చుట్టూ చేనులుంటే కొంచెం ఇబ్బందే అండి మా దగ్గర అట్లనే ఉందండి అదే ప్రాబ్లం అయితుంది మాకు కొంచెం దూరంగా ఉంటే పర్లేదు లేగాని ఏం కాదు కాని కొంచెం ఊరు బయట ఉన్న చేనులు అట్లంటే ఏం కాదు మన పల్లె వాతావరణం మాకు అట్లా లేదండి మా ఇంటి పక్కనే చైన్లు ఉన్నాయి హు కొంచెం మాకు పెరలాగా ఎక్కువ ఉంటే కొంచెం గ్యాప్ వచ్చేది అవున మాకు అట్లా లేదు దగ్గరనే ఉన్నాది ఇగ అట్ల అయితే ఇబ్బంది అయితది చాలా ఇబ్బంది అవుతుంది ఇగ దాంట్లో వచ్చిన దోమలు మమ్మల్ని కుట్టడం వల్ల మాకు కూడా ఫీవర్లు వస్తున్నాయండి వస్తాయండి ఇప్పుడు దోమలతోని ఎంత భయంకరమైన వ్యాధులు వస్తున్నాయంటే అవును డెంగ్యూ అట్ల వస్తున్నాయి అసలు అంతా కూడా ఆ చలికి కూడా చాలా మంది హాస్పిటల్లోనే
అవునవును
ఇక్కడ అన్ అంటే పొల్యూషన్ వల్ల అండి హెల్త్ ఇష్యూస్ వచ్చినవాళ్ళకి కంపల్సరీ నెప్లైజర్ పెడుతున్నారండి అవునండి ఇబ్బ దైతుంది వాళ్ళ సొంతంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయితుంది ఇబ్బంది అవుతుందా ఫెషర్ పెట్టడం అవుతుంది అవుతుంది ఇప్పుడు చాలా మందికి అదే అండి జలుబు దగ్గు హ్మ్ ఈ వాతావరణం ఏంటంటే చలి ఎక్కువ ఉండే కదండి దాని వల్ల‌ ఏంటంటే శ్వాస తీసుకో వడానికి కూడా ఇబ్బంది అయ్యింది కొం కొంచెం ఏజ్ వాళ్ళకి అవునండి నిమోనియా ప్రాబ్లమ్సే క్కువ ఎదుర్కొంటున్నారు చాలా మంది కుడా ఆ చాలా మంది అండి అది పెద్ద చిన్నపిల్లల నుంచి కూడా పెద్ద వాళ్ళకి కూడా ఇప్పటికి అసలు చిన్న పిల్లలకే నిమోనియా ఉంటదంటే అది కూడా కాదు పె ద్ద వాళ్ళకి కూడా అట్లనే ఉంటుంది పెద్దవాళ్ళకి ఎక్కువ వస్తుందండి ఈ మధ్య పెద్దవాళ్ళకే వస్తుందండి ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల నిమో నియా అనేది ఎక్కువ బయటపడుతుంది అవునవును
ముందు అన్
ముందు అంటే నార్మల్ వాతావరణం ఉండేవి చెట్లు ఎక్కువ ఉండడం వల్ల పొల్యూషన్ ఎక్కువ కాకపోతుండే కాకపోతుండ వును ఇప్పుడు పొల్యూషన్ ఎక్కడ అవ్వడం వల్ల మన బాడీ లో ఉన్న రోగాలన్నీ బయటికి ఏళ్తున్నాయి అవునండి బయటికి ఏళ్లిపోతున్నాయ్ ఆ హెల్త్ తు అంటే ఏమంటారు హెల్ ఆ అవును హెల్త్ ఇష్యూస్ హెల్తీ వర్షం అంతా పోయింది పోయింది పోయింది ఇష్యూస్ అన్నది ఎక్కు వతున్నాయి ఆ అదే అదే హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువ అవుతున్నాయి అదే అండి ఇగ అందుకే ఇప్పుడు హెల్త్ ఇన్సు ఇన్సూరెన్స్ చేసుకోవాలనేసి చెప్తున్నా రు అవునవునండి చాలా బెటర్ ఇగ అది హ్మ్ అట్లా చేసుకోవడం వల్ల ఫ్యూచర్ లో ఉన్న వాళ్ళకి కూడా అప్పులు చే సి హాస్పిటల్స్ ‌కి తీసుకెళుతున్నారు కదండీ వాళ్లకు కూడా తర్వాత యూస్ అవుతాయనేసి కి కడుతున్నారు అవునండి అవును
అది బాగా మంచిదన్
మంచిదండి అట్ల కట్టుకోవడం వల్ల అవును చాలా బెటర్ ఇప్పుడు చాలా వచ్చినాయి కదండి అట్లాంటి ఇన్సూరెన్స్‌లు కూడా అవునవును అవి మళ్ళీ ఎల్ఐసిలో కూడా ఇన్సూరెన్స్ చ్చింది ఆ లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ కూడా చేస్ కడుతున్నారండి ఇప్పుడు చిన్న వయసులో శ్వాస ఇబ్బంది వల్లన మరి హార్ట్ ఎఫెక్ట్ వల్లనో నో చాలా మంది చనిపోతున్నారు ఇప్పుడు ఒంటరి మహిళ వాళ్లు పా ఫ్యామిలీని లీడ్ చేయాలంటే చాలా ఇబ్బంది అయితాది
ఆ ఇట్లాన్
ఇట్లాంటి ఇన్సూరెన్స్ కట్టడం వల్ల తర్వాత వాళ్లకి కొంచం సెక్యూరిటీ ఉంటది ఈ మోడీ పథకాలు కూడా బాగా వస్తున్నాయ్ అండి అవును మోడీ పథకాలు చాలా బాగున్నాయండి బాగున్నాయి మోడీ పథకాలు కూడా మోడీ పథకాలు మోడీ ప్రభుత్వం బాగుందండి అవునండి బాగుంది లేకుంటే ఎంతగ లీజ్ గుండేటువండి రోడ్లు
అ అమ్మా ఇప్పుడు ఈ మధ్య కొంచెం రోజు రోజు శుభ్రం చేస్తున్నారండి మా గ్రామ ప పంచాయతీ లెవెల్లో రో జు రోడ్లు శుభ్రం చేయిస్తున్నారండి
అన్ని మళ్ళా హైవే రోడ్లు ఎక్కడికటు వెళ్లడానికి రావట్లే డానికైనా కూడా మొత్తము ఉమ్ అసలు ఎలాంటివి అంటే అట్లా చేసేసారు
అవును
ఆ అవునండి అప్పుడైతే బాగుందండి అంత ఇప్పుడు వెహికల్స్ ఎక్కువ అయినాయండి వాహనాలు ఎక్కువ అయిపోయినాయి అవునవును ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో రెండు మూడు త్ బైక్స్ ఉండడం లేకుంటే కార్లు కొనడం నెక్స్ట్ ట్రాక్టర్లు ఇట్లా చాలా రకాలు అనేటి వాహనాలు కొంటున్నారండి ఇగా అట్లా నడపడం వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తారు కదా అండి స్టార్టింగ్ పొగ ఎక్కువ వెళిపోతది ఎక్కువ ఎల్లిపోతాది అవునవును అదంతా బ్లాక్ ఎంతదంటే చూడ్డానికి డేంజర్ అనిపిస్తుది అవునావును
ఆ అంతా మొత్
తా మొత్తం పెట్రోల్ సేమ్ల్ వస్తుంది. మొత్తం పొల్యూషన్ బ్లాక్ ఎల్తాది. ఎంత పొల్యూషన్ ఉన్నా ఇక మనం తీసు ఒక మాస్క్ అవి ఇవి యూజ్ చేయాలండి ఇగా మాస్క్ టూ శానిటైజర్ కానీ ఎంతాయినా ఇంట్లో చేయలేం కదండి ఆ ఎటైనా బయటికి వెళ్తే మాస్ యూస్ చేయగలుగుతాము అవును అని ఇంట్లేగా పని మీద ఉంటాం అట్టే ఇట్లా కాబట్టి అదంతా పెట్టుకోడం అంటే టైమ్ ఉండదండి అవునండి ఉండదు
ఉ అదే చ్ పొల్యూషన్ మా చుట్టుపక్కల వాళ్ళ అయితే బైక్స్ అవి ఇవి ఎక్కువ ఉన్నాయండి అసలు ఇంట్లోనే పొల్యూషన్ అవుతుందేమో అని భయమేస్తుంది.
ఇంకేంటంటే సమ్మర్ కాదండి ఎండాకాలం అవును అయితే ఏంటంటే చెట్లు మా ఇల్లా మీద పడుతున్నాయి అనేసి అటిని కోటేస్తునారు ఇప్పుడు మల్లి పొల్యూషన్ తట్టుకోడానికి మల్ ఇబ్బంది చెట్లుంటేనే కొంచెం కవర్ అయితది
ఆ మళ్ళీ ఆ చెట్లు కొట్టేసేసరికి పొల్యూషన్ డైరెక్ట్ ట్ మేము ఇగా పిలుచుకోవడం అవుతుంది ఆ అదే
ఎట్లాంటే మొత్తం వాతావరణం చెట్లు అట్లా పచ్చగా ఉంటే ఎంత బా బాగుంటది అ ఆ అదే చేస్తాల్
ఉ
హలో ఇంకా అండి అంతే అండి ఇంకా సరే అండి మరి ఉంటా సరే అండి బాయ్